హలో హలో బాగున్నామండి
ఏం చేస్తున్నారు తిన్నారా
చైన్ జాయ్ నేను కదా ఇంకో టాపిక్ తో మాట్లాడదాం అని అనుకుంటున్నాను
మ్ ఉ చెప్పండి ఆ
ఆ మ్యారేజ్స్ అంటే ఈ మధ్య అద రసెంట్గా మీ ఫ్రెండ్ మ్యారేజ్ అనే స
ఆ అవునవునుండి అదే నెక్స్ట్ మంత్ తనది ఈ మంత్ మ్యారేజ్ వెళ్ళాలి తన ఏమంటుందంటే మా ఫ రెండు మార్నింగ్ ఈవినింగ్ రిసెప్షన్ అనమాట తంది నైట్ టు సెవెన్ కి అలా తానేమంటుందితనే ఏమంటుందంటే రీసం డుగా ఉందండి తను ఏముంటుందంటే ఈవినింగ్ వచ్చేయాలంట మార్నింగ్ వరకు ఆడే ఉండ అ మా ఆయన ఒప్పుకుంటారా చెప్ప చెప్పండీ మీరైతే ఒప్పుకుంటార అట పంపిస్తారా
ఆ అది కూడా ఇబ్బంది ఇంట్లో వాళ్ళకి ఆ కానీ మరి ఇంక ఫ్రెండ్ అంటున్నారు ఇంకా తప్పదు కదండి
మ్ అదే చెప్ ప్ప మా ఫెండ్కి మా ఆయనయితే ఒప్పుకోరు అంత టైమ్ ఆ నేను మారజ చూసుకో ని వచ్చేస్తాను అని చెప్పాను కానీ తను నా మ్యారేజ్ కి మార్నింగ్ వరకు ఉనింది స్వామి అందుక ఆలోచిస్తున్నాను
ఆ మీ ఫ్రెండ్ అండి బాగా అంటే ఆ క్లోజ్ ఫ్రెండా
క్లోస్ ఫ్రెండ్ అండి ఆ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అండి ఒక ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ఉమ్ అందరం ఒకే క్లాస్ అండి ఒక టెన్ మెంబర్స్ దాకా అట్లే ఇప్పుడు క్యారీ ఇప్పుడు వరకు కూడా క్యారీ అవు తమిళమే
ఏ క్లాస్ నుంచి మీరు ఫ్రెండ్స్ అయ్యారు
కొంతమంది ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నారు
మ్యారేజో ఉంది కదా ఆ అమ్మాయి
తనైతే సిక్స్త్ క్లాస్ నుంచి
సిక్స్ సిక్స్త్ నుంచ ఆ ఏదో ఓకే మీరు ఆ అంటే టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివారా
అవునండి మేము టెన్త్ వరకు గవర్నమెంట్ ఇన్ టార్ మాత్రం ప్రైవేట్ అండి మేమంతా ఉమ్ తను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకే చదివింది తర్వాత డ్రాప్ అయిపోయిందండి వాళ్ళ సిట్యుయేషన్ ఫీజులు కట్టు కోలేక తనికి చదవలేక అట్లాంటి కొన్ని సిచువేషన్ వాళ్ళ తను డ్రాప్ పోవాల్సి వచ్చింది
అంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల
ఉమ్ అందుకే తను బయట పని చేసుకుంటూ ఉండేది దే కంపెనీల్లో
అంటే ఏ ఏ కంపెనీ అండి
ఇక్కడ రేణు గుడి దగ్గర వ కంపెనీలో వర్క్ చేస్తా ఉందండీ
ఓకే ఓకే శాలరీ బానే ఇస్తూ ఉంటారా
ఎంతో ఒక తక్కువ నండి ఇచ్చేది
ఉమ్ ఓకే అండి అయినా డు టి అంటే ఎన్ని గంటలు ఉంటుంది ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వస్తారు అద్
షిఫట్ లు అండి మూడు షిఫ్ట్లు ఉంటాయంట అండి ఎయిట్ అవర్స్ ఉంటా
అ రేణకుంటంటే తిరుపతి నుంచి అంటే అంటే దూరంగా ఉంటుంది కదా తే హ
వాళ్ళకి బస్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయంండి
ఓ ఓకేనండి
తనకి ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ అండి రమన్జ ఫోడ్ చేస్తుంది కానీ మ్యారేజ్ దూరంగా పెట్టు పున్నారుర్ వాళ్ళు
హ
మన్ చెప్పంతే ఎంత దూరమా అని చెప్పారు
హ
నన్ను ఒకటే పంపించరుు సో ఆయన కూడా తీసుకుని వెళ్ళాలి
ఓకేనండి వస్తాన్నారా మీ అయిన
వస్తానని చెప్పారు మాయనే ఏమో కానీ అంత టైం ఒక ఎడ ఉన్నాలంటే ఇబ్బంది పడతారేమో అనియ
ఓకేనండి అడగడం మర్చిపోయాను మీ మ్యారేజ్ ఎలా జరిగింది ఇప్పుడు ఎట అనేతే చెప్పట్లేదు
మా మ్యారేజ్ అయితే కొంచెం నాకే తెలియకుండా కన్ఫ్యూజన్ లోనే అయిపోయిందండి
ఎలా అండి మ్యారేజ్ అనేది ఒక ఎగ్సైట్మెంట్ అట్టుగా ఉంటుంది కదా అది
ఉ అవునుండి ఎక్సైట్మెంట్ అవునుంద ఫస్ట్ ఇష్టేమో కానీ డాడీకి కొంచెం హెల్త్ పాలేదు అప్పుడు సందుకానే అ స్ట్రెస్ లో పడి మారేజ్ ఎంత కొంచెం మో ఎట జరిగిందో కూడా గుర్తు లేకుండా జరిగిపోయింది కానీ అయితే బాగా ఎక్ ఇట్లాంటిగరు జరిగిందిమ్మా
బెస్ట్ మెమరీస్ అంటూ ఉంటాయి కదండి మ్యారేజ్ లో
మ్యారేజ్ లో అయితే మా ఆయన నన్ను ఎత్తుకోవడం కొంచెం బెస్ట్ మెమరీగా అనిపించింది
ఉమ్ ఓకే ఓకే ఫొటోస్ తర్వాత రిసెప్షన్ అది ఎలా ఉనిందంటే అంటే ముందు రిసెప్షన్ ముందుగా కొ అంటే కొన్ని డేస్ ముందుగా నుంచి పెళ్ళి అని చెప్పి ఇంక పత్రికలు అన్ని కొట్టించుకుంటారు కదండి ఆ అప్పుడు కొట్టించుకున్నప్పుడు అక్కడ నుంచి ప్చ్ మీరు ఎలా ఎగ్జైటీగా ఫీల్ అయ్యారు నిజంగా మీకు నచ్చి చేసుకున్నారా
అంటే నాకు ఫస్ట్ లో నచ్చలేదండి అసలు మ్యారేజ్ అయితే వద్దని చెప్పాను మా అమ్మ వాళ్ళ కి కాని బట్ మా ఆయన మంచోడు అని చెప్పి పే చెయ్యాలని వాళ్ళ డిస్ సైడ్ అయినారు కానీ నాక అప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని అంత ఇంట్రెస్ట్ అయితే లేదు కానీ మా అమ్మలు ప్రెషర్ వాళ్ళ చేసుకోవాల్సి వచ్చింది
కానీ అంత ప్రెషర్ గా ఎందుకు చేసుకున్నారండి
ఇంకా అమ్మ వాళ్ళకి ఇష్టమయితే మనం చేసుకోక తప్పదు కదండి
ఉమ్
అంటే నేనే ఏమనుకుంటా అంటే నా ఫ్రెండ్ వేరే అమ్మాయి ఉంది తనకై నాక నేను చేసుకోవాలని మా నాన్నకు చెప్పాను అనమాట వాళ్ళ అక్కకి పెళ్లి అయిపోయింది మీ ఫ్రెండ్స్కి అంత పెళ్లి అయిపోయింది వాళ్ళు కూడా అట్టే అను కొని పెళ్లి చేసుకోకుండా ఉన్నారా అనేసి అన్నాడు మా డాడి ఆ మాట తో నేను గమ్మునైయిపోయిన సో నా కళ్ళముచ్చు ఉమ్
మ్యారేజ్ మ్యారేజ్ మండపం దగ్గరకి వచ్చేసారు వాటికి ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయికదండి ఏ
అంత మా ఆయన వాళ్ళే చూసుకున్నారండి మాకేమంత ఖర్చు ఇవ్వలేదు వాళ్ళు మా ఆయన వాళ్ళే పాపం అన్ని చేసుకున్నారు ఉమ్ అట్ అడి పిల్లంతా మా ఆయన వాళ్ళ చేసుకున్నారండి
ఉమ్ ఆ మరి ఏమన్నా గొడవలు అలాంటివి ఏమన్నా అయ్యాయా
అంటే మ్యారేజ్ అయ్యేటప్పు డు అవ్వలేదు మారేజ్ అయినాక అత్తోల్ల ఇంటికి వెళ్ళి తంగాద స త అత్త వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అంటే తెసేగదది తెలిసిందేగది ద మామలు అత్తా కొడాలన్నాక మా
ఆ అది మ్యరజ తర్వాత అది ఓకేనండి కాకపోతే మ్యారేజ్ లో నేను చెప్తాను మ్యారేజ్ లో ఏమన్నా గొడవలు అయ్యాన్నాడు
ఆహా మ్యారేజ్ ఇట్ అలాంటి స్టబెన్స్ ఏ లేదండి ఎ పీస్ఫుల్ గా జరిగింది మ్యారేజ్ అయితే మీద ఎలా జరిగిందండి మా రోజు
ఆ మాది బాగా జరిగిందండి అంటే ఆ అమ్మాయిని స్టార్టింగ్ చూసినప్పుడు నేనేదో ఆ ఏమోలే అనుకున్నానండి తర్వాత చ అలగా ట్రావెల్ ఆ ండపోద్ది ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందిందండి ఆ తర్వాత తమ్మ భార్య నేను బాగా లవ్ చేయడం బాగా ప్రేమగా చూసుకోవాలి ఇప్పు మా భార్య ఇంకా నన్ను ఇంకా ప్రేమగా చూసుకుంటూ ఉంటుందండి
అవునా అండి మంచిదే కదండి మంచి విషయేనండి అలా మీ
ఫొటోస్ కొన్ని తీస్తూ కొన్ని తీసారు అది కొన్ని అయితే చాలా బాగా వచ్చాయి ఆ బాగా వచ్చాయి చాలా మంది బంధువులు కూడా చూసి ఎవరి ద తీసుకున్నారు అనేసి అడిగారు అ ఆ మేము ఆ చెప్తే అది ఓకే బంచి తీసుకున్నారని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర తీపిచ్చుకోవడం ప్రారంభించారండి అవునండి
ప్రారంభించే మంచిదే కదండి ఫోటోషూట్ అడుకి మంచి ఇదే ఏందైతే మంచి ఫోటోషూట్ంగ్ పట్టుకున్నారు ఉమ్ ఇ
హ్మ్ హ్మ్ అవునండి ఫొటోస్ వచ్చాయి తర్వాత ఆల్బమ్స్ బాగా చేసారు ఆ తర్వాత ఆ ఏందండి
సాంగ్ క్రియేషన్
ఆ సాంగ్ క్రియేషను అనిన్ ప్రీ వెడ్డింగ్ షూట్ టుూడ అయింది
ఉమ్ ప్రీ వెడ్డింగ్ షూట్ కుడా చేసారా మా క మాకైతే అది చేయలేదండి మాకైతే దాన్నియితే నేను చాలా అప్సెట్ అయినాను
ఆ సరేలేండి వారి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి కదా మరి ఎలాగ ఉన్నాయో ఏంటో
అండి ఫోటోషూట్ కూడా తీసుకునే అది ఒక మెమరబుల్ అండి మళ్ళీ మళ్ళీ దాని మనము ఆ రీక్రియేట్ చేయలేము అలాంటి సిచ్యువేషన్స్ ని ఆ రీక్రియేట్ చేయలేమండి బావుంది కే వన్స్ ఒకసారి చేయాలంటే బాగా గ్రాండ్ గా చేసుకోవాలి
కో తీసుకోవచ్చు కదండీ
కానీ పెళ్ళిలో ఉన్నం తా ఉత్సాహం అంత ఎక్సైట్మెంట్
అవునండి అది కూడా నిజం అనుకోండి ఆ పెళ్ళి పెళ్ళి అన టే ఆ ఎక్సైట్మేంటు ఆనందము తర్వాత ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకోవటం
ఉమ్ అంటే ఆ కొత్తలో ఆ కొత్త లో వేరేలే అండి వేరే ఫీలింగ్ అదే అది చెప్పలేం సో అండి ఏది ఇప్పుడు జరగాల్సిన అప్పుడు జరగాలని ఊరికే చెప్పలేదండి పెద్దోళ్ళు అందుకే చెప్పారు
అవునండి
ఉమ్ మీ పిల్ల ఎలా జర ఎలా జరిగిందో
ఆ బాగా జరిగిందండి అంతా బాగానే ఉంది ఇప్పుడు ఫ్యామిలీ అ తా బాగా సెట్ అయ్యాము ఇంకా జాబు అవి అంటే చూసుకోవాలండి తర్వాత అలా
ఉమ్ ఫోర్స్ చేయట్లేదా
ఫోర్స్ చే జాబ్ గురించి చేస్తున్నారండి కాకపోతే మనకి సరైన జాబ్ దొరకాలి కదా అండి
అవున్లే కానీ ఇంట్లో ప్రజరు ఎక్కువ ఉంటంది కదండి ఎలా
భరించాలి కదండి తప్పదు కదండి
తప్ప్ తప్పదులెండి కొన్ని కొన్ని తప్ప వనమాట మనకి
అవునండి కొన్ని కొన్ని కష్టాలు మా మనగాపోతే ఇంకా ఎవరికోస్తాయండి ఆ కష్టాల అన్నింటివి దాటి మంచి పాజిటివ్ వెళ్లడమే మనిషి
అదే కష్టాలనే వస్తుంటయి పో ఉంటాయ్ కష్టాలు వచ్చినాయని వెనకే ఉంటే ముందుకెళ్ళాం కదండి
మ్ అవునండి
అట్లాస్ ఫెమ్ పెట్టుకొని మూ్ ఆన్ అయిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే
అవునండి
మ్ ఎందుకు ఉండే ఒక చిన్న జీవితానికి కో పాలు మనస్పర్థలు స్వార్థ తలు అసుూయలు ఎన్నో అండి హ్మ్
అవునండి ఎటువంటీ అంటే జీవితంలో ఎటువంటి ఆసూయులు ఇవన్నీ పెట్టుకొని ఎటువంటి ఉపయోగం అయితే లేదు కానీ పాజిటివ్ గా ముందుకు వెళ్ అన్ని సమస్య లను మనం దాటుకొని ఆ వాటి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తే ఆ బాగుంటుంది
హ్మ్ ఉండది హ్మ్ అలానే ఉండాలండి ప్రతి ఒక్కరు సరే అ అంటే ఉంటామైతే
ఏందండి
సరేనండి మరి ఉంటానయితే
ఆ సరేనండి మరిమా మళ్ళీ మాట్లాడదాం.
హ్మ్ సరే అండి బాయ్.
హ్మ్ సరేనండి.